హలో
ఎక్కడ్రా
హలో ఆ మరి లాస్వీకర్ వత్తాందేంది
ఏంటో నాక్ క్లియర్గానే ఉంది.
ఆ?
నాక్ క్లియర్గానే ఉందిరా!
ఆ, నీ పేరోచ్చింది.
దేంట్లోచ్చింది?
స్ స్క్రీన్ బోర్డ్ మీద ఒచ్చింది.
ఆంటి ట్లనా
హ్మ్
ఎంజెత్తానవ్ మరి?
కాద్ రేపు మాయోళ్ళు పోతరనుందా?
ఎటు?
ఉమ్
అటా అయిప్ తే మావయ్య ఏమన్నడంటే, ఇట్ల అన్నవాట గదా? దాన్నిన్నన్న మావయ్య తోటి. బండినడ్ప్ రమ్మన్నవట కదరంటే, రేపు ఎగ్జామే కదాక్క రేపు ఏం అవసరం లేదులే, ఒకవేళ సీట్ ఒత్తే అ ఇగ పోయ్యేద్దాంలే అందరమని అన్నడు.
అందరా?
ఆ పోతె పోదాం లెక్పొత్ఎప్పుడ మళ్ళ ఒక్కమాట ఏమన్నడంటే? ఆ, అక్కడా అది ఈ పిల్లల ఎగ్జామ్స్ అన్నయిపోయిన్తర్వాత, అటూ మళ్ళ బీచ్ కు ఒకసారి పోదాం అందరం కలిసి అని అన్నాడు.
ఏ ఏ ఫ్యామిలీ కల్షి?
మామయ్యోళ్ళు, మనం. సింజి మాయోళ్ళు, మనం.
గంతేగా? ఆటోనా? లెక్పోతెట్లా?
ఏ ట్రైన్ కి
ఆహా!
ఆ అయితిగట్లనే, వాళ్ళ మా వాళ్ళ ఓదినళ్ళు అక్కడ ఉంటరు.
హ్మ్
రెండో వదినోళ్లు, వాళ్ళ అరునత్తమ్మోళ్ నలుగురు డాడీ.
ఆహా, ఆ
రెండో వదినోళ్ళు అక్కడ ఉంటురు, ఎక్కడా బాపట్ ట్ల దాటినంకా, వేట్ ఆ వేటపాలమ్ అనోస్తది. ఆ అక్ క్కడ ఉంటరు అనమాట. వేటపాలానికి ఇంకోటెదో, ఆ ఆ అక్క అక్కడ ఒక బీచు బీచ్ ఉంటది.
మ్ తెల్సుగని చెప్
ఆ అక్కడికి పోతరు, అక్కడ అక్కడింకా ఈ మన క్రిష్టలంక కాడిక్ ఓచ్చినకంటే. ఆ అలల్ పక్. అక్కడ బాగోత్తాయట అసలు, గుంజకపోతా లోపడికి. ఆ ఆమ్ అంత ఘోరంగ్. తేటాడ.
ఆహా పోవాలే అయితె. మరి డాడీకి చెప్పినావ మరి.
ఏ డాడికేం చెప్పలే. ఒకవేళ పోదాం అనుకుంటె నేను రానమ్మా మీరు పోర్రి అంటాడు మనల్ని.
మరెందుకు మరి పోయి.
ఆ ఎందుకయ డాడోత్తనే మనకు . కు మనం పోవడమే బెటల్, ఫ్రీగ్ ఉంటాం. ను నువ్వు, నేను. తమ్ముడు ము. గ్గురం బోదాం. మా ఉంటారు. హుమ్ అట్లా. పోదామా, అయితె అబ్ . పోదాం లేరా అని, నేన్ అన్నా.
రెండు రోజుల్, మూడ్ రోజులా.
ఒప్పిపి, అగో. ఒక రోజు పోతాం. తెల్లార్ ఆట్ బీచ్కి పోమా, నైట్ నైట్ ట్రైన్ కి పోతే. తెల్లారేసరికే ఆడ్ వోత్. త్త.
హుమ్మ్.
హుమ్మ్ తెల్లరేసరికి వాళ్ళ కాడికి పోయి పోయినంక, ఆ రోజు బీచ్కి పోయినంక మళ్ళ తెల్లార్ ఓచ్చేటప్పుడు, విజయవాడ కనకదుర్గమ్మ కాడికి ఓచ్చి, ఆడ దర్శనం జేసుకొని ఇంటికి ఓచ్చేత్తాం.
ఉహు ఉమ్, ఓ ఎంత ఓ పది మంద మొత్తం.
ఇగా వాళ్ళు ఐదుగురు, మన ముగ్గురం. హుమ్మ్, నేను అట్లనుక్ అట్. ట్లా అనుకున్నా నేను.
ఆహుం. డాడ్ ఒత్తే, డాడీ.
డాడ్ ఒత్తే డాడి, ఇగ డాడ్ ఒత్తే ఇంటికాడ ఎట్లుంటదో బర్లు .
ఆ ఆ.
ఆ పాల్, బర్రె పాలు ఇత్తంది అటు ఇటు పోస్కుంటది.
ఆ పుట్టినోళ్లకు, వాళ్ళక్ చెప్పినవ ఈ కాది. పండగ చెప్పడాని చెప్పినావ. హాన్ న్
ఆ చెప్పిన పడుగ ముందు ఫోన్ చేయాలట మామయ్య కు మీరు పోతారు కదా రేపు సర్టిఫికేట్ ఇస్తే అనిచ్చి అట్టే పోతావు కదా
ఆ
ఆ పోయి ఇప్పుడ ఎలా ఎంత మళ్ళా ఆ ఇది ఇరవై ఎనిమిది తారీకు వాడు ఎగ్జామ్ రాసి వచ్చిన వచ్చినాక ముప్పైకి వాళ్ళకు అయి ఇచ్చి పంపిస్తారు కదా మొత్తం ఆ సాయి గానికి ముప్పై తారీకు నాడు ఇక అన్ని మొత్తం చదురుకొని ఇట్లా పడి వచ్చేరు ఇంటికొచ్చేరు మీరుగ ఊహు చిన్న మావయ్య వాళ్లకు పెద్ద మామయ్య లకు చెప్పి దేవ బాబాయ్ ఉంటే దేవా దేవ బాబాయ్ ఉంటే దేవు బాబాయ్ కి చెప్పి
హు అది గాదు ఈ ఎట్టా చెప్పుదాం అనుకున్నా రేపు మావయ్యకు బస్సు ఎక్కి వస్తారా అంటే ఏ టైం వరకు వతారట
కృష్ణకే డాడీ తొమ్మిది గంటలకు
మాయన్ కా బైక్ వేసుకొని రాని చెప్పు రాదు
ఎందుకు నువ్వు బైక్ వేసుకొని పోతావా
ఆ
ఆ ఏం వత్తడో బైక్ వేసుకొని
ఒరేయ్ మహాబాబాద్ గాధ నే
వానికి హాఫ్ టికెట్ వి మా మావయ్యకు ఫుల్ టికెట్
గయే చార్జి ఏం ఏమో ఎక్కడ
ఎంత ఉంది మహాబాబాద్ కి చార్జి అదేంటనా వానికో ఇరవై ఐదు
ఆ
ఆ అదే అన్ని క్యాలిక్యులేట్ గా ఉంటాడు మామయ్య చిన్న మామయ్య మనలాగా దుబారాగా ఉండడు మన
ఊహు మళ్ళా నేను రేపు అక్కడి కి వచ్చి మళ్ళీ ఎప్పుడు పోవాలి రేపు సాయంత్రం రావల్ల నేను నీ కాడికి
పెద్దోడా ఇప్పుడు డైరెక్ట్ నువ్వు ఇటు జేన్వికి పోయి ఆడ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి ఆ వొత్తె అటు నుంచి అటు తొరగపోతే కాదా
టొంటీ సి టొంటీ ఎయిట్ కి సాయన్లా లాస్ట్ డే అర్థమయితాంద ఆ రోజు మనకు ప్రాక్టికల్ ఉంటది ఆ ప్రాక్టికల్ రాసినోడు చుడే ఇంటికి
అస మొత్తం సర్దుకొని వొచ్చుడేనా మరి పేరెంట్ గిట్లా ఎవల్ లేకుంటా ఆ
నే నా నా వల్ల కాదు నే పోను
అంతేనంటవా
హ్మ్
అంటే ఇబ్బుడు ఈ సర్టిఫికెట్ తీసుకపోయ్ తమ్కి ఇచ్చేత్తావ మరి సప్పిడాక
అ
ఆహా తమ్ముడికి ఇచ్చేత్తే తమ్ముడు తీసుకపొయ్ సబ్మిట్ చేసుకుంటాడు ఎల్లుండి
హ్మ్ గంతే
సరేలే అయితే మరి
రేపు ఇక్కడ ఈ శ్రీరామ నవమి అయిపోయినంక రానా
ఆ శ్రీరామనవమి ఐపోయినాక రా బానక సాయంతం అ పోస బానక తం పోదు
ఆ
అప్పటికి ఐదున్నరకి వీకితే ఆరు గంటల వరకు అడికిపోతవ్ బానక్క ఐదు ఆహా బస్సుకి ఒకవేళ ఐదున్నరకు ఈడ ఎక్కితే ఆరు గంట్ల వరకు అడికిపోతవ్ బానకవుతుదు మరిపోతు సూడాలె లేకపోతే అంతకు ముందన్న ఆ సరే లే ఈడ ఐదు ఫై థర్టీకి ఉంటుందిగా డాడీ ఫైవ్ థర్టీకి ఉంటే ఐదు ఆరుంబావు వరకు అట్లా
బానక్క ఏ టైం కి ఎక్కువ కదా
అదే సూడాలే ఏ టైమ్ వర్కా అయితాదో రోజ పో ఓహో అది లాగిన్ అయిందని బట్టి ఉంటది డాడీ ఒక ఐదున్నరకు లాగిన్ అయిండనుకో
కంత మార్నింగ్ వత్తదానే
ఆహ ఎనిమిదిన్నరకు అయిందనుకో ఐదున్నరకు అయితది తొమ్మిదయిందనుకో సిక్స్ అయితది
ఊ
ఉమ్ అట్లుందన్నమాట నైన్ అవర్స్ డ్యూటీ అన్నమాట.
ఊ హుఉ నేను ఔట్సో
ఊ
దా అక్కక్ ఫోన్ చేశి అక్కర్ ఉం మరి రేప్ లేట్గా రా అని చెప్పరాదు మరి అయిపోద్ది.
అట్లంటవా
హ్మ్
అంతకంటే ఆగమంటే ఆగుతది తీరాదు నీకోసంమయినా. నువ్వు ఉంటావు కాబట్టీ కొంచం టెన్షన్ లేకుండ ఉంటది.
హ్మ్
హ్మూ
ఉ ఊ రేపు మార్నింగ్ ఒత్తరు మాయవాళ్ళు కాళత్తిక్ అత్తమ్మ వచ్చిందా అట్న్ రావనికి.
అత్తమ్మా ఎలుకటకు రాలేదట ఇంకా త్రిపుర ద త్రిపుర దంట రేపునో మరి ఎల్లుండో బర్డే నటా. ముప్పైకా ఎన్నడో అన్నడట కదా నీతోటి. ఆ ట్వంటీయే ట్వంటీ ఎయిత్ అంటే ఎల్లుండి బర్డే. అయితే వత్తది గావచ్చు మరి అత్తమర్ణత్తమ్
హ్మ్ హ్మ్ మావయ్య ఎప్పుడు చెయ్యాలంటాండు.
ఏంటిది
ట్వంటీ నైన్ చే చేత్తా అంటాడు బర్త్డే.
ట్వంటీ ఎయిట్ కి బర్త్డే అయితే ట్వంటీ నైన్త్ కి చేత్తడ
వీళ్ళు ఉండరు గదా మరి ఆ టైం కీ ఆ
అయ్యమయ ఒకవేళ మావయ వచ్చేవరకు లేట్ అయితే అత్తమ్మనన్న కట్ జేయమని చెప్ కట్ జేపీయమని చెప్తడేమో.
మేము ఉంటాంగా ఎట్లాగో.
మరి ఇంకేంది మరీ తమ్ముడు నువ్వూ. అందరు తప్పుగాడు బూమగాడు అందరు ఉంటరు గదరా. ఆ ఏం ఉంది ఒక హాఫ్ కేజీ కేకు ఆఫ్ కేజీ కేక్ తెత్తే అయిపాయే ఏం ఉంది. పెద్ద భ్రమ్మ సోధ్యమా.
అదే
హ్మా అ ఎట్లాగు వాళ్ళమ్మ అక్కడ నుంచెలి డ్రెస్ పట్టుకొని వత్తదీ.
ఊఊ నేను వాళ్ళడాడి వాళ్ళ డాడి ఇష్ ష్టం గానీ.
అదేలేండి ఇయాలొత్తదా అది ఇయాలొత్తదారా కరెంట్ అసలు ఇగ పొద్దటి నుంచి కరెంటే లేదు.
నా ఫోన్ లో చార్జింగ్ పదమూడే ఉం మరి
వెరీ గుడ్ బంద్ చేసినావా గ్యాస్ వస్తుంది
ఆ సర్టిఫికేట్ నీకే ఇచ్చినగా
ఆ ఆ కవర్లు పెట్టిన కవర్ లో పెట్టి డెస్క్ లో పెట్టినా ఉన్నది ఉన్నది అమ్మో అసలు ఇప్పుడు పెద్ద అదిరో నాయనా
మళ్ళీ ఇప్పుగ వాడు అది కూడా ప్ ప్పట్టుకోతే ఏముందని అనాలంట
వామ్మో ఇది వరకు ఎవళ్ళో లో పెట్టిందే కద చుపట్ ట్టింది
ఆ ఆ
మరి ఎందుకొద్దాంటరు ఎమన్నార్లే ఇగ
మీ వోళ్ళు ఇప్పుడు
ఆ సంతకం పెట్టిందేదో మరి మ్ ఫస్ట్ ని ఫస్ట్ చేపించిని పెట్టించిన అయిపోగా మరి ఏమ భర్త ఏమవుతుందో చూడాలి ఇగ
వా చూడాలి ఎట్లుందో పరిస్థితి
అదే అం సంతకం పెట్టడం గగ్గలం అసలు ఫస్ట్ ఆ పాపక్
అమ్మయ అ ఆ
మళ్ళ చేస్త ఆగు